హ్మ
సోన్నా మాదలా
రెడి అయిపోయావా
డి
హలో
హలో
మ్మ్
చుట్టో ఒక కంద వేసుకుంటే అయిపోది
పెట్టి పెట్టుకొచ్చుకొని వేసుకో ఇ లోపు టైమప్ప
అదే అనుకుంటున్న ఇందాక క
ఏమున్నరే నేను హయిరాయి ఆరు నిద్రపోవాలి ఆరున్నరకే లేచా మ్యాచి చూసానా రాత్రి లేదు ఆర్సి బ ఆర్సి బ గెల్చింది గెలిచ ది
మరి సెకండ్ టైమ్ గెలిచారు ఏమనుకుంటున్నావా పద్యనిమిది ఏళ్ళ తర్వాత లాస్ట్ ఇయర్ ఫస్ట్ గెలిచారు ఈ ఇయర్ మళ్ళీ గెలిచారు బ్యాక్ టు బ్యాక్
వీళ్ళుొచ్చారు ఈ బరున్నాముడు పగడు ఉన్నారు తరికింటా వచ్చి గో తెసి
ఆహా
ఆ ఇంటే వచ్చాారు తప్పు తీశాారు బగలోకి ఎ నరకలు వెళ్ళిపోయారు
అలాంది కలిప్ పేరు ఆహా హా హా హా హా
ఎ వచ్చేసింది కా మళ్ళీ కొడుకున్నా ఎకు బాగుంటంది తప్పస్ అంటే పెచ్చారు ఏదో వచ్చినా పక్కన వేళొస్తున్నట్టు అని పిచ్చింది నాకు
అహా హా హా అంతే అంతవుతుంది ఇద ఎందివో స
ఇ బ తన్నా అదే రా దినేత్తుకపోతే ఇతే పంచాయత
అదే గదా
అ
నిదరపో మంచిగా మొన్నేదో అయిందం అ ఎవరు వెనకొచ్చారంట
ఆ పటాఫాల్
అదేదో అయి పడ్డారంతా ఇప్పుడు టిఫిన్ కూడా ఫైవ్ వరకు ఓపెన్ చేయొద్దని చెప్పారంట
ఆ మన బయట అల్లేలై స్వీటీ గుట్ట అల్లేలై హడావిడి అయిపోయిందిడి
అన్న బట్టమల్లే హా హా హా
ఇదేంటి మనం పట్టించుకోవట్లేదు వాళకు అర్థమ పోతే వాళ్ళు కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు మనం చూసినం పటి ప నాలు అడ్డాతే అల్లు నిన్ను చెస్త ఈస చూట్ట ఉ ఏసలు పని మ
తజ చెప్పింది భయపడిపోయాను నేను అసలా అది ఇదని
తాము ఉంది తాము ఉందిం ఒకే చోటు ఉంటే అట్లేసి ఇట్ తిప్పింది ఇట్ లేసి అది తిప్పింది
అ దు హు హు
కేకేట్టవా
ఆ బైక్ లో వచ్చారంతా ఫాలో అయ్యారంట అది ఇదని చెప్పింది హలో
ఉమ్ హలో
ఉమ్
చెప్పు
ఏముంద్రా చెప్పాల
అయినా అది
నీదా
ఉమ్
తాగుతున్నావా మజ్జిగతాగు ఆ ఎక్కువాత తిని మళ్ళీ వేడి జేస్తది
రావట్లేదు నాకు. ఏదో నేను తాగినప్పుడు రోజు అలాగే ఉంటదా మరి నేన్ తాగినప్పుడే అలా ఉంట తెలీదు గానీ ఉల్లిపాయ టేస్ట్ వస్తుంది నాకేంటో
హా తాగు మల్లీ మామిడికాయల్ దా తింటున్నావ్ కదా వేడెక్కువైపోద్ది
ఉమ్
ఉమ్ మళ్ళీ బయట ఫుడ్ తింటుండయిపాయా ఆమే వంట చేస్తుండ అయిపాయి ఫుడ్డు
బయమేస్త
అదే ఇంటికెళ్ళి ప్రశాంతంగా తిను ఫస్
ఆ ఆడగూడ ఎండలా ఎండల సా
ఫుల్లుగ ఎండలసలా ఎందుకులే కారిపోతుంది చెమట
మొన్న వారం రోజు నార్మల్గా త నల్లగా ఇంకా నల్లగ అయ్యొచ్చా
నేనంటే అందులోనే ఉంటున్నా
రాయేది
ఇంగేం రాయలే నేను
రాయేష్
సరేలే
ఏంట్రాసంగతీ ఇక
వెళ్ళావా బాక్స్ కి
ఫ్రేష్
ఉమ్ మరేం పెట్టిందో అయిపోయిందే పది నిమిషాలే ఉంది మింకాల్తొద్దమ్మా
ఎం మరి
అయిపోయిందా హెయిరో
లేదు
ఆగుతల్లి చెప్పు
ముచ్
రోజు వెయిట్ చేయాలి కదా నేను కొంచెం ఆగ్ గండి ఏం కాదు ఐదు నిమిషాలు మిగతా వాళ్ళకి రమ్మని చెప్పండి త్వరగా అని చెప్ హా
ఆ సబ్జెక్ట్ చెప్పిన వేస్టే నా దగ్గర మొత్తం కాల్ చేస్తాను అబ్బాయికి ఇది ఎప్పు వెళ్ళాకు తాడు
అదే కదా
నువు ఫోన్ చేసి కరెక్ట్ గా చెప్పాల ఇంటికే అని చెప్పసేవ్ అ హోం అనర్ నువు రావచ్చు కద నయిటీ హండ్రెడ్ వరకు నేను వస్తాను ఏ ఇచ్చిన టైమును బట్టి వచ్చి ఉందాము ఆది సరే వస్తా అన్నాడు నెక్స్ట్ డే బుక్ చే శాకలే
అంతే
మ్మ్ నాకు అప్పుడు వచ్చిండె ఇది చేస్తనన్నను వారి దాటాలన్నమాట ఏమంటాడన్న
ఏంటి
ఇటు మెట్లెక్కి అటు మెట్స్ ఉండాల
ఆ
అవును మ ఇ
ఈ మూడు రోజులే కదా ఎలాగోల అడ్జస్ట్ అయిపో వాళ్ళని జోడు బల్ల ఏం జేయబల్ల ఇంకా
రోజపోనీ రోజులు త్వరగా అయిపోయినయి అనిపిచ్చింది అంటే చీక అసల అవ్వట్లేదు అనిపిస్తు
అయిపోతా లేరే ఎలాగో ఈ రోజు అయిపోద్ది అటు ఇటు చేస్తా వర్క్
ఎందులోండి పు చేస్
మ్మ్ అంతే కదా సరే అయితే బాక్స్ పెట్టుకో రెడీ అయి వెళ్ళు సరేనా జాగ్రత్త
ఆ ఒక నిమిషం ఇదేంటి వస్తారా మరి కాల్ చేస్తారు కదా వెయిట్ చేయొచ్చు కదా క్యాబ్ వస్తే చెయడి అని చెప్పేసి మళ్చసే
మ్మ్
ముందు కూడా అంతే కదా అది చూసినప్పుడు నేను అని వాని ఉన్నాం క్యాబ్ లో తజా అప్డేట్ అయిపోయి గో తీసుకెళ్ళా
ఆ
మాకు నడుచుకుంటచ్చ్
సరిపోయింది
నిన్న రిటనచ్చేయ్
ఊమ్
వస్తే ఐతే సరే మరి బాయ్ ఉం